హలో
హాయ్
హలో
హలో వినిపిస్తుందా?
కొంచెం గట్టిగ మాట్లాడండి పెద్దగా, నాకు వినిపిచట్లేదు మీ వాయిస్.
అవునా, ఇప్పుడోకేనా
కే అండి ఏం జేస్తున్నారు?
ఏం లేదు కూలరేసుకొని కూలర్ కింద ఉన్నా ఎండలు ఎట్ ట్ల ఉన్నయి ఫుల్లున్నయి.
అవును ఎండలయితే చాలా ఉన్నయి, కనీప్పుడు కొంచెం వెదర్ మబ్ ఇప్పుడు మా సైడయితే కొంచెం మబ్బు మబ్బుగుంది ఇప్పుడు మబ్బవుతుంది.
లేదు మాకైతే ఇంకా ఎండ బానే ఉంది, మొన్నటి వరకు వర్షం వచ్చినటైన్ ఉందిగనీ మళ్ళీ ఎండ అట్లనే ఉంది, కూలర్లు ఆన్ చేసామింకా
మేము గూడ కూలర్లు వేసుకునే పడుకుంటున్నాం గనీ ఇప్పుడు మబ్బవుతుంది బాగా, మళ్ళీ వర్షమొస్తదేమో చూడ అట్లా అగుతుంది మాకైతే
అవునా ఇంకో వారము అట్లనే మబ్బూ మబ్బు బ్బు వుంటదట
అవునా
ఆ కనీ చూడాల మరి ఇప్పుడైతే ఎండ బానే గొడుతుంది మాకు.
ఎండ ఉందా మొన్న వడగల్ల వాన బడ్డదంట గద రాళ్ళ వాన, మీ సైడోచ్చిందా?
అవును ఒచ్ వచ్చింది నేనైతే షాక్ అయిన ఫుల్లు ఎప్పుడు చూడలే అసలు అట్లా
అవును బాగా పెద్ద పెద్దగా ఉండన రాళ్లు నే కూడా లైవ్ లో ఎప్పుడు చూడలేదు అసలు విన్నా మొన్న అదేంటి ఇన్స్టా ఏమన్నా ఓపెన్ చేస్తే మొత్తం అవే ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే
ఆ మీరు చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి ఇప్పడు వరకు కు చూడలేద రా అలావానా
ఏమో చిన్నప్పుడు ఎప్పుడు వచ్చిందో లేద నాకు అంత ఐడియా లేదు గుర్తుకు లేదు కానీ ఇట్లా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే డైరెక్ట్ చూడలే నేను
నేను ఇప్పడు వరకు చూడలేదు గానీ మొన్నట్లా మా వైపు వచ్చింది అయితే నేను మస్తు షాక్ అయినా అసలు మా నాన్న పిలుస్తుండ ఇట్లా ఏంటంటే నేను ఇంట్లో ఉన్నా లోపల నార్మల్ గా వర్షం పడుతుంది కదా అన్నట్టుంటే ఆ బండలు పడుతున్నాయి బండలు పడుతున్నాయ అనిపిస్తే ఏం బండలు అని చూస్తే పెద్ద రాళ్ళ వాన వస్తుందంటే ఎట్లా ఉందంటే పైనుండి ఎవరో రాళ్ళు విసురుతుున్నట్టుంది అంట
అవునా
కానీ అ అంటే ఇంకా గోలీ సైజ్ అంతా ఉండే కొన్ని చోట్ల ఇంకా పెద్ద
అవి అవో తింటా అంటారు కదా టేస్ట్ చేశిండ్రా మీరు
అవును మా నానా మా అమ్మ కూడాడి ఎ పెరు అది ఎప్పుడు ఒకసారి పడతాయి ఆ వాటిని తినాలి లేకపోతే మింగాలి అన్నారు
హా
తిన్నాము ఇంకా మా అక్క తిన్నది నేను మా అమ్మ నాన్న తిన్నాము వాటిని
కానీ నేను విన్నా అవి ఏంటిది ఇట్లా ఏమంటే ఎక్స్పరిమెంట్ లాగా చేసి అవి ంట ఇప్పుడు దినధన విన్నా నేను
అవునవును అది కూడా కరెక్ట్ అవును అంటే ఇప్పుడు కొందరుా శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నంటే అంటే ఒక్కొక్కసారి ఇంకా వర్షాలు పడవు కదా అంటే మనకు పంట సమయంలో అట్లాంటి సమయంలో వర్షం పడాలి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ గా కృత్రిమ మీద మేఘాలు ఆ రెడీ చేస్తున్నారు
అవునావిత్త చేసినయి ఏమ
ఏమో కొన్నారురు సోషల్ మీడియా లో కామెంట్ పెట్టిరు అవి ఆర్టిఫిషియల్ కృత్రిమంగా చేసిన మేఘాలు అందులో తడవద్దు చర్మ సమస్యలు వస్తాయి అని పెట్టిరు
ఆహా ఏమో మరి అదే నేను కూడా విన్నా అయితే మరి నిజమా వ అబద్ధమా అని
అట్లా చేస్తున్నారంట శాస్త్రవేత్తలు ప్రయోగాలు గాని ముొన్న వచ్చిన వర్షం మరి అదో ఓ కాద అని తెలియదు
అయినా ఇప్పుడు ఈ సంమ్మర్ వచ్చే వర్షాలు కూడా అంత సేఫ్ కాదంట అవి వాటి నుంచి ఎట్లా అవన్నీ అ రేడియేషన్ అవన్నీ విడుదల అయి మనకే ఎఫెక్ట్ పడుతుందట.
అవును బాగా చ చర్మ సమస్యలు వస్తాయంటే అంటే అసలు ఇది ఎండాకాలం కదా ఈ టైమ్ లో వర్షాలు పడితే కాలం గాని కాలం లో వేరే కాలం వస్తే ఎట్లా ఉంటది ఉ అదేతే తలనొప్పి టాబ్లెట్ తలనొప్పికి తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంద కాని కాళ్ళ నొప్పిేసుకుంటే త తగ్గదు కదా
ఆ కరెక్ట్ే
సామెత దానికి సెట్ అయిందా కానీ వర్షానికి
కరెక్టే గాని అది ప్రకృతి అయితే మన చేతిలో ఉండేది కదా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కాదు అని మనం మన చేతిలో తీసుకోవలేం కదా కాకపోతే ఎట్లా తీసుకోవాలని ట్రై చేస్తారు అనుకని అది మన మీద ఏంటిది ప్రకృతి పగబడితే ఈ ఘోరంగ ఇది చేస్త పస
అవునవును అంటే మనము ప్లాస్టిక్ అవి అంటే చేసే అంత చేయాలి మరీ ఎక్కువ చేసినం అనుకో అవి ఒక్కసారి అంటే భూమాతకు ఎంతో ఓపిక ఉంటది ఒక్కవేళ ఇట్లా అయిందనుకో ఘోరమసలు భూకంపాలే వచ్చేస్తాయి మొత్తం
వస్తాయి సునామీలు వస్తాయి అవిఇగ తట్టుకోవడం మన వల్ల కాదు
అగ్ ఆ అగ్ని పర్వతలు లావ అ ఉండి ఉండి ఒక్కసారే వస్తది ఇక హిమాలయాళ వైపు మంచు దీనికి తగ్గట్టు ఇంకా ఇప్పుడు ఈ కరెంట్ బిల్లు కూడా ఎక్కువ పెరిగిపోతుంది కూలర్లు వేసుకొని
ఇ సమ్మర్ అంటే అందరు వేస్తారు కదా ఉక్క పూతకి కూలర్లు ఎక్కువ వే ఉన్నవాళ్ళు ఏసీలు మిడిల్ క్లాస్ అయితే ఆల్మోస్ట్ కూలర్లు ఉంటాయి ఏసీ లు మళ్ళా ఏ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఫ్యాలు వేస్తూనే ఉంటారు
వచ్చినంక ఇంకా మళ్ళా నీరసంగా అయిపోతా ఉంటం మజ్జిగా చేసుకొని తాగాలి
సమ్మర్ అంటేనే అంతే ఫస్ట్ ఫుల్ వాటర్ తాగాలి వాటర్ కంటెంట్ ఉన్నాయే ఎక్కువ తీసుకోవాలి
ఇవి చలివేంద్రాలు పెడతారు కదా మీ వైపు ఉంటూ పెడతరా
అ పెడతారు
ఆ చలివేంద్రలు పెడితే మంచిది పాపం ఎక్కడెక్కడ నుండో వస్తా ఉంటారు కానీ కూల్ వాటర్ ఉంటే బాగుంటాయి
అవును కూల్ యే పెట్టాలి అది ఎందుకంటే సమ్మర్ లో వాటర్ కూల్గా ఉంటేనే తాగబుద్దయిది ఆ వేడి తాగినా అది మొత్తం ఇట్లా వికారంగా ఎట్నో అనిపిస్తది కనీసం మరి బాగా కూలుగా కున్నా కొంచెం నార్మల్ గా అన్నా తాగేలాగాన్నా ఉండాలి
అవును అప్పుడు వాళ్ళకి పంచినందుకైనా మంచిగ ఉంటది ఇవి పక్షులకి వేస్తారా మీరు గింజలు
నేను రోజు బియ్యం పిండి తోటి ముగ్గేస్తాను అన్నట్టు అవి వచ్చి రోజు తిని పోతయి పోతాయి నా ముగ్గుని అవే వాటికి ఆహారం అన్నట్టు ఇంకా చీమలు ఆ అంటే ఆ బియ్యం పిండి కదా అది మేము సుద్ధ వాడమని
పిండితో ముగ్గేస్తే చాలా మంచిది అంటాగాని అది చీమలు తింట
చీమలు కూడా తింటాయి పిట్టలు పక్షులు పిట్టలు పిట్టలు ఉంటాయి కదా పిచ్చుక పిచ్చుక ఆ పిచ్చుకా ఆ పిండిని తినిపోతాయి అవి మొత్తం
నేను ఫస్ట్ టైం వింటున్నాను
ఆ మీరు ఇంటికి ఎప్పుడైనా రండి చూపిస్తాను నేను లైవ్ లో మీకు
అయితే మీరు ఏం చెయండి తెలుసా పక్షులకి ఆకలి వేస్తా ఉంటది కదా కిటికీ మీకు అట్లా ఉంటాయి గద కప్పు గాని కొబ్బరి చిప్ప గాని అందులో బియ్యం పిండి వేసి కిటికీ దగ్గర పెట్టండి అవి పాపం తింటాయి ఎండాకాలంలా ఇంకా వ
పాపం వాటికి వాట వాటర్ కూడా ఉంటాది వాటర్ కూడా ఉంటాయి
వాటర్ వచ్చి తాగుతయా
ఆ అంటే మేము స్పెషల్గ ఇప్పుడైతే పెట్టే ముంచలేదు కాని మాయి నిండే ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇగ ఆవి దవుత గవి
ఆ అవునా
ఆ ఇట్లా ఒకటి గుూడు లెక్క ఒక పెట్టేది చేసిండ్. మా మామయ్య అయితే అంద్లో అవ్ ఉంటాయి రెండు పిచ్చుకలు, గుడ్లు పెట్టినాయో మరి ఏం చేసినాయో. ఆ లోప్ లోప్పల దూరి ఉంటాయ్. మా ఇంట్లోనే ఇంట్లో అంటే బయట కొంచెం ఇట్లా వరండలాగా.
అవునా అవి అస్ ఉంటే మంచిది. ఇంకా వాట్ టికవే గూడు కట్టుకొని అచ్చినా మంచిదే.
వాటికవే గూడు కట్టుకోలే గాని. ఇగ మేమే
మీరు కట్టిన గూడులో వచ్చి ఉన్నాయా. అంట్ టే అవి వాళ్ ఇళ్ళు అని అనుకుంటున్నాయా. అవి
ఆ స్టార్టింగ్ లో అనుకున్నాయో లేదో గానీ. ఇప్పుడు అనుకుంటాయ్. దాంట్లనే ఉంటాయ్ కిచ్ కిచా అంటా ఉంటాయి అవి. పక్షులు
అవునా మరి వాటికి వాటర్ ఏ అక్ అవే వచ్చి. దిన్ టాయ. ముగ్గు పిండిని
ఆ తింటాయి. రెండు మూడు అచ్చి తింటాయ్. అవే అటిటు తిరుగుతా ఉంటాయ్.
అవునా అవి గూడా మిం మళ్ళీ ఫ్యామిలీ లెక్క చూస్కున్నాయేమో. మీరు గూడా చూస్తున్నారా. వాటిని మీ కుటుంబంలాగా?
అవీగా కుటుంబం అన్నట్టిగా వాటి కోసం ఇగ బియ్యం పిండి తోటి ఏస్తున్నా. బియ్యంపిండి లేకపోయినా గూడా. ఆ అవి పాపం ఆ చ్చి ఇగ తింటాయిన్నాయిగాదా. రోజు తింటాయి అవి ముగ్గు నేను కొంచెం లేట్ అయితే. అవి అక్కడ అచ్చి ఇట్లీట చూస్ స్తా ఉంటాయి. ఇంకా ముగ్గేయలేద అన్నట్టు.
అవునా అంత పొద్దున లేస్తాయా. అవి
ఆ అవి మనగంటే ముందే లేస్తాయి. అవి నేను ముగ్గేసిన తర్వాత ఇగ అచ్చి. మల్లె ఎయం కుముందే. ఆ ప్లేస్ లో తి చూస్తా ఉంటాయ్ ఏసిన్ తర్వాతాచ్చి తింటాయిగా.
రియ్యలేనా ఇదంతా?
నేను అబద్ధం ఎందుకు చెప్తా అండి. నిజమే చెప్తున్నా.
అవునా మరి డైరెక్ట్ వాటికే ఒక ఇల్లు కట్టారు గాదా. అందులోనే ఆ వెళ్లి బియ్యం పిండి వేసేయండి.
అట్లా ఏస్తే అవి కష్టపడి ఎట్లా సంపాదించుకున్నట్ అయితది. అవి కష్టపడి సంపాదించుకోవాలి గాద. అన్ని సుఖాలకలవాటు చేతే. ఇప్పుడే మనం బాగా అలవాటు పడ్డాం. అవి కూడా అలవాటు పడుతే
లేదండి పిచ్చుకలు, పక్షులు అవి ఎప్పుడుూ కష్టజీవిలే, అప్పుడప్పుడైనా. దాని సుఖపెడితే బాగుంటది.
ఎట్లా పెడతాము అవి ఇస్తయిన్నాం కదా. ఇంకా మేము పెడుతున్నాం గాదా. అన్ని
ఆ అవే ఇట్లా గింజలు అంటే. మా ఏంటి చిలకలు అయితే ఇష్ చిలకలు ఉంటాయి గా. ప్యారెట్స్, మేము మొక్కలు అట్లాంటివి వేసినప్పుడు మొత్తం. అవే తినిపోయినాయ్. మాయ్ మాకు లేనే లేకుడ్న్నాయి.
హా అంటే పొలంలో ఏసినాం
ఆ మా ఇంటి పెరట్లో మక్కలు అవి ఏస్తాం గదా. మొక్కలు, జొన్నలు, అవన్నీ యేతే అవే మొత్తం. రాలి అవే అవే ఉంటాయి. గుంపులు గుంపులు వచ్చి తినిపోతాయి అవి.
ఆ అవునా అయితే అందుకే మీరు ఇది దిష్టి బొమ్మలు పెడతారా.
ఆ అట్లా అంటే. అప్పుడప్పుడు ఇట్లా సౌండ్స్ చేస్తే అవి పోతాయ్. కానీ కొన్ని కొన్ని ఇగ బాగా అలవాటుయితే అవి భయపడయిగా. అవి చే ఉమ్
అవునా. ఇది ప్లేట్ తోటి టక్ టక్ టక్ అని కొడతారు కదా.
ఆ అవును కొడితే ఇంకా అవి పోతాయ్. మళ్ళా ఎవరు లేరని మళ్ళీ చూసుకొని మళ్ళా అయ్యాలి అ చేసి ఒకసారి మాకువి ఉండదు ఇంకా
మొత్తాం కంకిదింటాయ
ఆ తిని ఓన్లీ ఇట్లా మొత్తం తిని ఓన్లీ పీచ్ ఉంటారు కదా ఒక్కటే అది మిగిలిపోయి ఉంటారు అట్లాంట పిందలు అవి చిన్న చిన్నగా వచ్చినప్పుడే తినేసి పోతాయి ఆ లేతగా ఉన్నయి తింటాయి పెద్దగా తింటాయి అన్నీ తింటాయి ఒకటే సరి గుంపులు గుంపు
అవునా ఇప్పుడు ఇల్లులో అయితే దానికి ఒకసారి పిచ్చుకలకి బిఎంపిి డేస్ అయితే చూడండి నేను చెప్పానని
ఆ సరే అండి మరి చేస్తాం బాయ్
ఆ బాయ్